ఊ ఏం చెత్తాం రా
ఇగో ఇప్పుడే వచ్చినా హుహు
చ్చినావా
ఆహహా
కొద్దిగాయనాక చేయకపోదునా మరి ఇప్పుడే వత్తే
ఏం గావలిక మాట్లాడుతాసేపు పడుకుంట అట్లా అహ్హ్హ్
స్ ఇయాల ఎంత మంది వచ్చిర్రు?
ఇరవై ఒక్కటక్క వాళ్ళు
ఉహు ఇయాల బానే వచ్చిరే
ఊ ఇరవై ఒకటి వాళ్ళు మనోళ్ళు ఇద్దరే ఇయ్యాల అక్క రాలే గా శోభక్క కూడా సాయి ఇంటికి పోతందనే ఏమో.
ఆ రాలే పద్మ పిన్ని ఊరికి పోయే
ఆ ళ్ళిద్దరు రాలేదు వాళ్ళిద్దరు వచ్చిండ్రు.
ఉహు
వాళ్ళిద్దరు మనోల్లు కూడా ఇద్దరు రేపు డౌటే మరి తిరుపతం పిన్ని అయితే వత్తలే అన్నది.
ఆ
పూర్ణ అంటే ఏమో ఇగ అట్టు దూరం అయితందరా పోయేటప్పుడు నడుస్తే అయితంది నాకు.
ఆ
టాక్టర్ ఎక్కుతాదేమో అని ఆలోచన చెత్తంది మరి సాగర్కి.
అదేలేగా పోతదేమో
ఇగ వాళ్ళిష్టం ఉహు
అదేలే ఇగ అందరు పోతారు కదా ఇక పోదా అంటన్న
ఆ ఉంటాందేమో తేజ కొత్తా సాగరు
అదే తేజనేనంట మాయన కూడా ఇద్దరు పత్తులు బస్తా ఎత్తారట.
ఇత్తారంటనా
ఏవరు ఆ ఎత్తానంట ఏక్కువ వసాలు గోతాలట కోయినా కొద్దిగా కు చేలోనేరా అదే అదే ఇంగ ఆ చేనికానే ఉన్నా
ఏం చేత్తన్రు
నీళ్ళు పెడతానం గదరా
అయిపోతదా ఇవాళ
ఇయాల కాదు రేపు అయితే అయిపోతది
ఆ
ఇయాల అయిపోదు బాగా తాగుతుంది ఒక్క పాయ ఒ ఒక మూడు పోాలేదురా
పోలే
ఆహా గుడికి కాదు కదా
వాళ్ళు ఎక్కడ కోలాటం నేర్చుకునేది ఓహో అక్కన్న అవునా మ్మ్ హ్హ్ మ్మ్
రా రా అని అంటాంది పూర్ణిమోల్లు
ఆ నన్ను కూడా అడిగితే నేను రాను నా వల్ల కాదని చెప్పినా
సరే ఇగ చేనికి పోయేచ్చేవరకే పొద్దుగుకుతంది
మ్మ్ హ్
ఏడరా నాకు కుదుర్తలేదు లేదులే అని చెప్పినా
హ్మ్మ్
హా హ్ అయిపోతదా గురువారం వరకు
నాకైతే రేపు దాదాపుగా దగ్గర పడుతది అక్క ఎల్లుండి ఎంత మందికి ఆగుతదో తెలివదు ఇంగ
మ్మ్ హ్హ్ అదే పండుగ వరకైయితే అయిపోతది ఇగ అటో ఇటో
ఆ పండక్కీ వుండదులే ఇంగ
మ్మ్
ఎల్లుండి అటో ఇటో ఎంత మంది పడుతరో తెలివదు ఇంగా ఇప్పుడైతే అందరు కన్ఫర్మ్ ఎల్లుండి ఇగా
మ్మ్
మ్మ్
అడుగుతాన్ర ఎవరిదన్నా చేను అని
చేను అంటే ఎవరినో ప్రతాప్ గేడింగ్ రమ్మన్నాడంటగా పది మందిని
ఆహా
తిరుపతి రెడ్డి మామయ్య పండుగ తర్వాత నే కోస్తా అన్నాడంట కదా
ఆ ఆయన పండుగ తర్వాతనే
ఇంగా పండుగ తెళ్లారే కదా ఒక శుక్రవారమే కదా వాళ్ళకి కేళ్ళి ఉండంది
ఆ శుక్రవారం అంటే పండుగ తెల్లరే అని నమ్మకంగా అనలేదే మామయ్య అయన మినము బికుతాడేమో మినుము గిట్ల బికుతాడేమో లే
అవునా
మ్మ్ ఎమన్నా బీకుతే మినుం బీకాలిగా
అరే మరి మరేమో అన్లే మరి వాల్లే అనుకుంటాన్రు రమ్మన్న ఒకరు ప్రతాప్ కు పది మంది మీ పోతము
ఆ
ఇంకా మరి మినుంబి కూడా కాయల కోసుడా కొయ్యమంటారు ఎటుఅని ఆలోచించుకుంటాన్రు వాళ్ళే మరి
అదే లే ఇగా
వాళ్ళ ఇష్టం
అంతలే
మ్మ్
లేకపోతే ఎవరికైనా చూడితే పోతుంది సాగర్కి పడతారు కానీ మరి ఏమంటారో మరి వీల్లు
వీళ్ళే మొత్తం గోత్తమంటాన్ర మారేమన్నా
అదే మరి మరి తెలుత్తలేదు సరిత ను అడిగిన
ఆ
ఏమో మరి ఏం సప్పుడు చెత్తా లేడు సాగర్ అని అన్నది.
అదే మనోళ్ అనుంటార్లే. మేమే కొత్తాం అని గిట్ల
కానీ ఏం కొత్తారు? పదిమంది, పదిహేను మంది కొత్తే ఎన్ని రోజులు కొత్తే కావాల కాయలు?
అదే తేజ లేట్ అయితది కదక్కా!
అదే మరి ఎకరానికి ఇప్పుడు మాటకి రొండొందల మంది పడతారు.
ఆ
సాగర్ది ఎకరానికి ఎక్కువాయ.
మ్ అదే కనుక్కొనే ఉంటారు కదా! ఎంత లేదన్నా రోజు ముప్పై మంది అయితే కాన్ది, ఇరుబు ముప్పై మంది, ఇరవై మందయితే
ఆ
రోజు పది మంది, ఎనిమి మంది రోజు పోవాల్సిందినాయా
అదేమారిగ అట్ల ఇబ్బంది కదా! మళ్ళీ త్రీ ఫోర్ వన్ ఉండె మళ్ళీ
అది కూడ గోపిత్తాడు కావచ్చు.
ఆ అది కూడా పండినాయి కదరా. రెండోసారి ఇప్పుడు మాటకి ఇప్పుడు మీ తర్వాత నే నయ కోసింది.
ఆ అంతేలే మేము ఒక్కసారె కోసింది. మీరు రొండు సార్లు కొత్తి మాలొక్కసాలె కోస్
ఆ మరీగ
పండుంటాయి అన్నీ.
ఆ
సరితక్క పోయిందంటనా వాళ్లకు కొయ్యను?
ఆ పోతాంది నిన్న ఇయ్యాల
పోతాందంటనా?
మ్ పోతాందంట. ఇంగ అటో ఇటో చిన్నదానికి పెద్దదానికి ఆసర అయితాడు కదా!
అదేలేే. ఆ.
మ్ అందుకని పోతాంది.
మ్ సాగర్ అదేం లేదు లేదన్న అడిగినా కూడ ఇత్తడు. అదేం లేదు వాడికి. ఇంగ పక్క పక్క ఉన్నాయ అవే హెల్ప్ అయితయిలే సరితక్కకి కూడ.
ఆ కొంచెం మంచినీళ్ళకైన ఆటో ఇటో తెచ్చుడుకయినా ఏదైనా వచ్చున్నాయంగా
మ్ హు
మ్
ఏమో అనుకున్ మరేమో రేపు అయితే తెలుత్తది కదా! వాళ్ళు కూడా మరెవరన్న అడిగిండ్రో, అడగలేదొ తెలుదామా రేప్ పోతే తెలుత్తది కదా!
అంతేలే ఇగ
మనకి ఎంత మంది పట్టేది ఎల్లుండి. అన్ని లెక్క తెలుత్తాయి రేప్ బోతె.
అది నింపి రై ఇయాల మొద్లీ బోరనుమన్న ఏమన్న ఎల్తి గోసిన్రా
లేదక్క నింపుతారు మంచిగా ఇద్దరు ముగ్గుర్
అదే ఇంగ
ఇయాల మనోళ్లు కూడా నింపిర్రు. మాయి పన్లే ఎక్కువున్నాయి అక్క. ఇగో ఇ నేను సింజంటా అని చెప్పలేదా?
ఆ
అదేమో పండుంది.
ఆ
యశస్వినిలో చాలా ఉరుగైంది కాయ.
ఆహా ఇప్పుడు ఏదెక్కువ కాసిందంటావు! మరేదెక్కువ కాసింది?
ఏ సింజంటనే మంచిగాసింది చెట్టు చిన్నగున్నా గాని బుట్ట లాగా ఇప్పుడు దాని టైపు నీకు నీ నీ త్రీ ఫోర్ వన్ లేదా
ఆ
సేమ్ దాని టైపే ఉంటది చెట్టుది గూడా
ఆహా
ఆయౌపడదు పైన అసలు దీనికి
ఆ
కిందనే ఉంటది ఇంగా మన దొడ్డుగాయ లాగనే ఉంటది పొడుగ్గా లావు కాయ కొంచం లావు ఉంటది మీ తేజామీదా
ఆహా
పొడుగు గుత్తులు గుత్తులు కోయొచ్చు కాయలు
నయమే సిజింటర్
ఆ సింజంటా
ఆ
ఇత్తనం మంచిది పెట్టుకోదగ్గది మంచిగా బుట్టలా వత్తది చెట్టు గూడా
ఆహా
పెరగదు కా దాని లాగానే ఉంటది అక్క సేమ్ అదే త్రీ ఫోర్ వన్ ఉన్నట్టే ఉంటది
ఆహా
ఇయ్యాల అదే అదే గోసిరు మొత్తం ఇయ్యాల పొద్దు
ఆహా
ఎారే కాయ సుడందా అదేమో కొంచం సన్న ఉంటది మన
అదే కొంచెం దొడ్డుగా
దొడ్డుగా పొడుగుంటదక్క బాగ గాయా పొడు అదే పొడుగుండి కాయలు ఐద్ ఆరు గిట్లా తెంపగానే గుత్తులు గుత్తులు వస్తా ఉంటాయి చేతికి ఒక్కొక్కటి తెంపేటట్టు ఉండదు ఇంగది
నయమే మంచిగా అట్లా అయితే అంటే సీజంట్ అంటే దాంట్లో నెంబర్లు గూడా ఉంటాయా
ఆ నెంబర్లు ఉంటాయి రెండు రకాల నెంబర్లు ఉంటాయి ఇది సేమ్ అదే డింపోల్ నాటిందక్క వాళ్ళు గూడా నాటుకున్నారు ఆ
అవునా గుర్తు బెట్టుకుంటే అప్పటికి దెచ్చుకోటానికి అయితయ్
ఆ డింపోలు నాటిర్రు ఈ సంవత్సరం వాళ్ళు కూడా రెండెకరాలు నాటి
ఆహా అవునా
నాటిరు ఈ సంవత్సరం కొత్తగా వాళ్ళు మేము గూడా తెచ్చినా ఒక ఎనిమిది ఏడు ప్యాకెట్లు తెత్తే ఐదు ఆరు ప్యాకెట్లు అ ఒక ప్యాకెట్ గింజెలు మొక్కలు వేరే వాళ్ళు దీస్కబోయిరు అవి అయి ఏడు యశస్విని ఎనిమిది దెచ్చినాం పదిహేను ప్యాకెట్లు
హుహూ సలే
ఏ మొత్తం నూట యాబై మంది పట్టినట్టున్నారు నాకైతే రేపటి తోటి ఇంగ అంటే ఇయ్యాల నూటిర్వై రేపటికి ఇరవై మూడు అంతే
హుహూ
లెక్క మరి
అంటే మీకు మీ త్రీ ఫోర్ వన్ ఎక్కువ లేదారా
ఆ కింద త్రీ ఫోర్ వన్ ఉందిగదక్కా
అదే
దానికి ఎక్కువ కొద్దిగా అందుకనే తేజాకు తక్కువ పడతారు
అదే ఇంకా మళ్ళా ఆకుజిబ్బు తక్కువ గదా మీది
ఆకులేదక్క మాకు
అదే మదాకజిబ్ అయి లేట్ అయింది
ఆ..
మదేమో ఆకజిబ్బు ఉండి లేట్ మీది ఆకజిబ్బు లేకుండా కొంచెం తొందరగా చేయలని మాది ఆకు జిబ్బు ఎక్కువ మళ్ళీ పెరుగుడు ఎక్కువ
ఆ..
బాగా పెరిగేసరికి అట్లా కొయ్యలే
పెరుగుడు ఎక్కువైనా అంత మందం కాయలేదంట దానికి ఉంటది బానే కదా
తేరం పచ్చిక అయ్యిద్ర
అదే మరి
పచ్చికాయింది. ఇప్పుడు ఉంది కాయ
ఆ..
హెల్ప్ ల
కిందది మంచి కాపు
కాపాడదన్నట్టు
అదె
చెట్టు పెరిగినంత మందం వాళ్లు పైన కాపా ట్టదు
హ్మ్
హ్మ్
మళ్ళ అయితయ నాలుగైదు కింటాల్ లట్ల అదే మరి
అయితయ్ అయితయ్ ఆ నాలుగైదు కింటాల్ అయితయ్లే
హ్మ్
సీద ఏసుకున్నం మళ్ళీ నాలుగైదు క్వింటాల్ అయితాయని
అదె అదె
ఇంక ఏం జెత్తదొ ఏమో
తిన్నర మరీ
ఆ తిన్నాన్రా తినే ఇంగ కూసున్న ఇంగ తెనివార్లేదు జేస్న ఇంగ నీకే ఇంగ రొండు కాళ్ళు జేత్తే సరిపోతది
ఆయ్ ఇంక రెండు చేస్తే అయ్పోతాయిలే
ఆ నీక్ మళ్ల అప్పటి వరకు సాయంత్రం ఇంకొక కాల్ జేత్త
హ్మ్ సరేలే అయితె
అయ్యింద టైమ్ అయ్యిందా
టైము ఇంకొక్కటే నిమిషాం
ఊహు సరేలే సరేలే మరి అయితె ఉండు ఇంగ
సరే అక్క
హ్మ్